ఇనో అడిబుల్ ఉ హలో హలో హలో హలో
హలో ఏం ఏం చేస్తాన్నరు.
మా చెల్లితో గొడవ పడతానండి.
అవునా ఎందుకు పాపం
పాపమ పాపంలే పోని చిన్న పిల్ల అని గజ్జాలు చేసిస్తా అంటే ఓవరక్షన్ చేసుకుంటూ అప్పుడు మాట్లాడట్లేదు దానికి గొడవబడ్డ హలో
మీరు ఎక్కడండి ఉండేది.
మాదా హైదరాబాద్
అవునా మేముండేది హైదరాబాద్ లోనే ఆర్సీపురం తెలుసా
మేము ఆ దగ్గరే ఉంటాం. హ్
ఆర్సీపురం లో ఏక్కడ
దగ్గరలో ఉంటాం. అన్నాం గానీ ఆర్సీపురం అని చెప్పలేదండి. పెళ్ళైందా అయింది
ఎంత మంది. ఉండీ
హలో
హలో పిల్లలు పిల్లలేంతమంది.
ఒక్కరు సిగ్నల్ లేదు. ీ ీ
మీకేమన్న ఫోన్ వస్తాందా అండి. గుయ్ గు య్యని వినపడుతుంది. మరి గుయ్ గుయ్యని వినపడుతుంది.
ఏదో మెసేజ్ వచ్చింది.
అంటే బిజీ బిజీయా
లేదు. ఖాళీ పొద్దునుండి. సాయంత్రం దాకా ఖాళీగా ఉంటా
మీరు హౌస్ వైఫా అండి.
రీచార్జ్ అయిపోతుందంట. నాది గాదు కాపొతే మీకు పెళ్ళైందా అండి
ఆ అయిందండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి
ఏం పేర్లండి
ఒక ఆమ పేరు అమ్మాయి పేరు
మ్ తీస్ మగ మ్
అబ్బాయి పేరు
హ
ఆదిత్య
ఓహో
అ
అంది
ఏంటండి ఆ సౌండ్
గర్జాలు చేయడానికి మిషన్ కొడతానునండి మా చెల్లె ఏళ్ళు పెట్టి కొట్టిదాం అని చూస్తున్నా కానీ చేతులు పెట్టట్లే ఇందులోని
మా ఆదిత్య బాబుకి కూడా నేను మొన్న మధ్యాహ్నం ప్రయోగం చేశా మంచిగా పత్తి లే వేస్త మా ఇంట్లో
అదిే అయ్యో
మా ఆదిత్య బాబు మా అబ్బాయి ఇద్దరు మా ఆదిత్య
పెద్ద పాపకి బడికి యెల్తంది ఆ సర అదే హలో అబ్బా ఆ ఉమ్ హలో
హలో మంచి పని అండి మీ చెల్లి నేడిపిస్తాన్నారు
ఉ
ఏంటండి
కాల్తదే పంది